హలో నమస్తే అండి
నమస్తే అండి బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నరా అండి ఓకే అండి టాపిక్ గురించి ఒట్ టి చెప్పండి
ఆ భోజనం చేసారా అండి
ఆ అయిందండి మధ్యాహ్నం మధ్యాహ్నం అయ్యింది
ఓకే ఇప్పుడు
ఇప్పుడు కాఫీ తాగమండి ఇప్పుడు ఇంకా ఏం కాలేదు మేము నైన్ నైన్తట్టి అలా తింటమ్ అండి
ఆ ఓకే ఓకే నేను ఇప్పుడు తో ఆక్లై ంది ఇప్పుడు తిన తినన్న తిన్నానండి
ఆ తినాల అండి ఓకే ఓకే ఓకే అండి సరే ఈ కాల్ మాట్లాడిన తర్వాత వెళ్ళి తిందురు
కాదు కాదు ఇప్పుడు తోనే తిన్నానండి
తిన్నారా ఓకే ఓకే ఏంటండి తొందరగా తినేస్తారా మీరు
కాదండి ఈరోజు టిఫిన్ లేదు కదండి సో ఒక ఒక్క గంటలో తిన్నాను ఆ తర్వాత ఇప్పుడే తిన్నానండి
ఆ ఓకే అండి ఇది ఈ టాపిక్ వచ్చేసి కొంచెం సంక్రాంతి గురించి మాట్లాడదామ అండి
ఆ ఓకే
ఓకే అండి చెప్తారా చెప్పానా అండి
ఆ సంక్రాంతి అంటే మా ఊర్లో ఆ ఎద్దులు ఆ ముగ జీవాలకాంతనూ వాళ్ళకి స్నానం స్నానం చేసి ఇక అలంకారం అంతా చేసి ఈ బుడ్లు అంతా కడతారండి కలర్ కలరు అలా అంతా కట్టేసి ఇంకా ఫుల్ ఒక ఊరు మధ్యలో ఒక గుడి ఉందండి రాములవారి గుడి అక్కడికి అందరూ అంతను అన్ని ఎద్దులను తోడ్కొని వస్తారండి ఇంకా తోడ్ అక్కడ పూజలంతా చేసి ఇక టప్పాకాయలుంతా పె పలు పేలుస్తారంండి సో
ఉ
ఆ సౌండ్ కి అంతా పరిగెత్తిపోతాయండి ఇక వా వాటిని ప ఆ శబ్దానికి అం అంత ప పారిపోతాయి ఇక వాటిని వా వాటి వెనకాలే పరిగెత్తుకొని పోయి వాటిని పట్టుకొని రావడమే ఇక పెద్ద సాహసం అండి అలా చేస్తారు మా ఊర్లో
మీరే మీరెక్కడుంటారండి పల్లెటూరా
నేను సి సిటీలో ఉంటానండి అప్పుడప్పుడు మా ఊర్క్ విలేజ్ పో పోయేసి వస్తానుంటానండి
ఓకే అండి మేము మా మదర్ వచ్చేసి పల్లెటూరు అండి అదే మైదుకూరండి
ఓకే
ఆ అక్కడ రీసెంట్గా వచ్చేస్ సంక్రాంతి చాలా ఫేమస్ అండి అక్కడ
ఓకే
అంటే అక్కడ సంక్రాంతి అంటే చాలా వరకు అక్కడ చెక్క భజన ప్లస్ దాంట్లో వీధులకి ఊరేగింపు అంటే దేవుడు ఊరేగింపు వస్తాడు మాధవరాయుడు అని చెప్పేసి త్రీ డేస్ వస్తారు వీధిలోకి
ఓకే
ఆ ఆ తర్వాత దర్శనానికి అదే ఇంటింటికి టెంకాయలు అ నుంచి అంటే జస్ట్ ఇవరన్నా కొట్టేవాళ్ళు టెంకాయ అంటే టెంకాయ గానీ బియ్యం ఉండే వాళ్ళు బియ్యం కానీ అలా ఇస్తూ ఉంటారు
ఉహు
ఈ బి య్యం ప్లస్ ఇప్పుడు వీళ్ళు బియ్యము పెస్సలు బెల్లము అలాంటివి ఇస్తూ ఉంటారు ఈ బియ్యము పెస్సలు ఏం చేస్తారంటే మరుసటీ రోజు సంక్రాంతి రోజు అండి
ఉ అవును
అక్కడ పరమాన్నం చేసి పరమాన్నానికి వీళ్ళు చిన్న పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకు సిక్స్ థర్టీ కి అట్లా గుళ్లో ప్రసాదం పెడతారు అంటే ధనుర్మాసం అని చెప్పి పదహారు రోజులు రోజులు బేల్లంఅన్నం పేడ్తరండి అంటే అక్కడ విలేజ్ లో అంటే మా చిన్నప్పుడు కూడా సేమ్ అలాగే అంటే మేము వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము
అహ ఓకే
ఆ మళ్ళీ తర్వాత వీదిలోకి దేవుడు వచ్చిన తర్వాత వాళ్ళు మనము టెంకాయలు కొట్టుకున్నాక అంటే అలంకరణ చేసుకొని వస్తారండి బాగా ఒక్కొక్కసారి టాక్ క్టార్ మీద కానీ లేదంటే ఎద్దుల బండి మీరు చెప్పారు కదండి ఎద్దుల బండి ఎద్దులకు బాగా డెకొరేషన్ చేసు కోని ఎద్దుల బండ్లో కూడా ఊరేగింపుస్తంది
ఆ అవును అవును
అలా చేస్తారండి మళ్ళీ తర్వాత మూడో రోజు న లేదా నాలుగో రోజు వచ్చేసి చక్క భజన కోలాటము వేషధారణ ఆ నుంచి ప్లస్ లొ ఇవి ఏంటంటే లంగుల ఆటం అంటార్ చూడండి దాన్ని ప్లస్ దాన్ని ఏదో అంటారు జయింట్ వీల్ అంటారు కదండి
ఆ అవును రంగులరాట్నం అండీ
ఆహా ఆ అలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయండి
ఆ కరెక్ట్
చిన్న పిల్లలకు అదే బొమ్మలు గాని మనం లేడీస్ కు గాజులు ప్లస్ సింగా ఎన్ని ఏదైనా మనం కొనుక్కోవాల్సిన వస్తువులన్నీ వస్తూ ఉంటాయి అంటే ప్లస్ ఆ రోజు మాటుకే ఇంకా మిగతా రోజ్ ఏమి ఉండవు
హమ్
ఆ విలేజ్ లో పండగలు బాగా చేస్తారండి అయితే
అవునండి విలేజ్ లో బాగుంటుందండి
ఉమ్
కానీ ఇప్పుడిప్పుడు నాకు ఎందుకో రీసెంట్‌గా మా విలేజ్ కి వెళ్ళాను మా పల్లెటూరికి పోయేసి వచ్చాను
ఆహా ఓకే
ఏం జనాలే లేరాండి ఇప్పుడు పల్లెటూర్లో ముందురు ఉన్నట్టుగా ఇప్పుడు ఫుల్ రోడ్ అంతా ఖాళీగా ఉంటుందండి ఇప్పుడు ముందరైతే పిల్లోల్లు రోడ్లోనే ఆడుకునే వాళ్ళు గోలీలాట ఆడుకునేవాళ్ళు ఓగిరిల్ల ఆటల ఆడుకునే వాళ్ళు ఆ
అంటే జనరేషన్ మారుతుంది కదండి ఇప్పుడు చాలా వరకు అప్పుడు ఎలా అంటే చదువు పరంగా వచ్చేసి వాళ్ళు అంటే అప్పుడు ఆ కాలంలో పట్టిచుకునే వాళ్ళు కాదు పిల్లలు ఆడుకునే ప్రకారంలో ఉంటున్నారు కానీ ఇప్పుడు పేరెంట్స్ ఎలా అంటే చదువు మీద పడ్డారండి ప్రతి ఒక్కరూ చదువుకోండి చదువుకోండి అనే కిందనే ఉన్నారు
హ్మ్ హు అవును
అంటే నాకు తెలిసినంత మటుకు
హ్మ్ అవునండి
ఆ అందువల్ల కనిపిచిండరు నీకు
ఆ ఇక పెద్దవాళ్ళు కూడా ఏమి యూ రు లేరండి అంతగా ఊర్లో ఆ అన్
మీరు విలేజ్ మీ విలేజ్ ఎక్కడండి
అవి ఇవ్ మా విలేజ్ ఇక్కడే అంటే లక్ష్మీ సాగరం అనేసి
ఆ ఓకే ఓకే
ఇక అప్ అప్పట్లో అయితే పెద్దవాళ్ళు ఇక ఆ మాన్ కింద కూచ్చోని రచ్చబండ కింద కూ చ్చోని ఆ చ చర్చలు జరుపుకొని ఉండేవాళ్ళు ఇప్పుడైతే ఇక ఇంటి నుంచి బయటికే రారండి ఇప్పుడు అలా అయిపోయిందండి
ఇప్పుడు సెల్లులు కదండి సెల్లులు టీ వీ లు వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు అయిపోయారు
అది కాకుండా ఇప్పుడు ఇగ పల్లెటూరులో పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేసాయండి పాత ఇల్లులంతా పోయాయ్ ఇప్పుడు
ఓకే మేము ఉండే ఏరియాల మటుకు అట్లా కాదండి ప్లస్ ఎలా అంటే అనక మా మేముండే ఏరియాలో ఏ పండగ చేయాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా గాని ఊరి పెద్దలను పిలిచేసేది అంటే పలానా రోజు మీ మీట్ టింగ్ ఉంది పలానా రోజు వీళ్ళందరూ రావాలి అక్కడ సమావేశం కావాలని మాట్లాడుకునేే వాళ్ళు
హ్మ్ ఓకే ఆ
అంటే ఒక పండగ గురించి ఒక వినాయకమై చవితి గురించి మాట్లాడుకోవాలనా ఒక బోనాలు మా ట్లాడుకోవాలన్యా ప్లసూ ఏదన్న సమస్య గురించి మాట్లాడుకోవాలని గాని అక్కడ సమావేస్ శం అయి అక్కడ మాట్లాడుకునే వాళ్ళు
హ్మ్ హు ఓకే
మ్మ్
అంతా మారిపోతా ఉందండి ఇప్పుడు
ఆ
చాలా త్వరగా
ఇప్పుడు సెల్లులు వచ్చేసినకడ్నుండ్చి ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయినాయి కదండి
అవునండి
సెలూన్ లో మెస్ వాట్సాప్లలో మెసేజ్ పెట్టేస్తున్నారండి ఇప్పుడు పలానా రోజు అప్పుడు ఎలా అంటే స్పీకర్లు పెట్టి అలోన్మెంట్స్ చేసేవాళ్ళు అంటే పలానా రోజ్ మీరీ ఇక్కడికి రండి మనం మాట్లాడుకుంటాం కూర్చొని అని చెప్పేవాళ్ళు
ఊ
ఇప్పుడు ఆటోమేటిక్ గా సెల్లో మెసేజ్ పంపించేస్తారు. ఇదో ఈ రోజు రండి మీరు ఈ రోజు మాట్లాడుకు కుంటాం అనంటారు
అప్పుడు డప్పు కొట్టి చెప్పు రోడ్ రోడ్ చెప్పుకొని వచ్చేవాళ్ళండి డబ్బు కొట్టుకొని అలా రావాలి అలా ఉండాలి ఒకటే ఇంత ఈ డేట్ లో ఈ తేదీలో పూజలుంటాయి అలా ఉంటాయేంది చెప్పుకొలేరు వచ్చేవాళ్ళు అందుకోసమే కొంతమం ఉండేవాళ్ళండి ఇప్పుడు అలా ఎవరు లేరండి
చానా డిఫరెంట్ అయిపోతందండి ఉండే కొద్ది ఉండే కొద్ది ఎలా అంటే ఒకరిలో ఒకరు లేరు అప్ అప్పుడు ఎలా అంటే అండి మా తాత వాళ్ళ నానమ్మ కాలంలో మా అమ్మమ్మ చెప్తూ ఉండేది.
ఊ
అమ్మ మేమంతా ఎలా అంటే అప్పుడు కరెంట్ లేదంట కదండి అప్పుడు అంటే వాళ్ళక్ కాలంలో కరెంట్ లేదంట
ఉ అవును
ఆ ఇట్లే రచ్చబండలాగా బండల మీద కూర్చొని బుడ్డిస్ అదే కిరోసిన్ వేసేసుకొని బుడ్డి లాగా పెట్టు కొని సమావేశం అయితా ఉండేవాళ్ళము ఫ్రెండ్స్ అందరు గానీ రిలేటివ్స్ గానీ లేదు ఫా వాళ్ళ బంధువులు గాని మొత్తం ఒక అరుగు ఉంటుంది అరుగు మీద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం మేము తొందరగా తినేసేసి అలాంటిది ఈ కాలంలో ఇప్పుడు ఎవరున్నారు ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు ఎవరి కొద్దీ వాళ్ళే చేస్ కుంటున్నారు‌ అప్పుడు అలా కాదు‌ ఒకరింట్లో పెళ్లి అయితే నక అందరు టు వెళ్ళి కలిసి మెలిసి పెళ్లి చేసేవాళ్ళంట
ఆ అవునండి
కానీ ఈ ఇప్పుడు ఈ జనరేషన్ లో మటుకు మామూలుగా ఎంత వరకు మనం పోవడం, చూసుకోవడం, తిండం ఇంటికి రావడం.
ఉహు కరెక్టే
ఊ
అలా అయిపోయిందండి ఇంకేం చేయ, చేయడానికవ్వదింకా
అవునండి అదేమో నిజమే
ఇక పల్లెటూరు నుంచి అందరు సిటీకి వచ్చేస్త తున్నారు ఇక పల్లెటూరు అంతా ఇంకా పోను పోను అంతా ఖాళీ అయిపోతుందండి
అవుతుందండి ఎందుకంటే కొంచెము సిటిల్లల్లో ఉండే లైఫ్ కు పల్లెటూర్లో లైఫ్ కు చానా వరకు తేడా అండి అంటే ఇక్కడ అలవాటయినోళ్ళు అక్కడ ఉండలేరు, అక్కడ ఉండేళ్ళు ఇక్కడ ఉండలేరు.
ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే జాబ్ చేసుకొని ఉండే వాళ్ళు ఆరమ్గా ఇక్కడ కొంచెం డబ్బు సంపాదించుకొని పల్లెటూరుకే వెళ్లిపోదాము కొంచెం భూమి కొనుక్కొని అక్కడ ఏదైనా చేసుకొని ఉండి పదమో అని అంటారు క అంటారండి
కానీ ఎవరు వెళ్ళరండి అలాగా అయిపొయింది
అంటే ఇక్కడ ఇక్కడ అలవాటు అయిపోయింది కదా లైఫ్ చ్ మనం ఎలా ఉండాలి ఏంటనేది ఇక్కడ అలవాటు పడిపోయినాం కాబట్టి ఇక్కడ ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళలేమండి
ఉం
ఆ పల్లెటూరులో చెప్పండి చెప్పండి
ఇప్పుడు భూమి రేట్లంతా బాగా ఎక్కువ అయిపోయింది కదండి సో ఇప్పుడు భూమి కొనడానికి భూమి కొనడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారండి సిటీలో ఉండే వాలంతను ఉం చూడాలీ ఇక
ఎట్లయినా ఖర్చు వేరు కదండి ఆ కాలం ఖర్చు వేరు ఈ కాలం ఖర్చు వేరు
ఉం అవునండి
ఆ ఆ అప్పుడు మా అమ్మమ్మ చెప్తూ ఉండేది అమ్మ మేము రూపాయి ఎత్తక పోతేనాక సంచి నిండా సరుకుల్ వచ్చేటివీ
ఉమ్
ఇప్పుడు వెయ్యి రెండు మూడు వేలు నాలుగు వేలు ఎతకపోయినా గానీ ఒకసంచికి రావడం లేద అని అంట నువ్వు అమ్మమ్మా అయితే నాకా
ఉమ్ అవునండి అలాగే ఉంది
అప్పుడు ఆ కాలంలో సంచి నిండా కూరగాయలు ఇవి సరుకులు ఇచ్చి మళ్ళీ కేజీ మాంసం ఇస్తున్నారంట అండి అప్పుడు మటన్
ఆహా
ఇప్పుడు మనము వన్ థౌసండ్ పెడితే గాని మనకు రావడం లే ఇక్కడ ఉండేదానికి
వన్ థౌజండ్ కి ఇప్పుడు ఎమ్ వస్తుందండి ఇప్పుడు అది ఇది అనేసి ఇక చాలా రేట్లు అయిపోయింది ఇప్పుడు
ఆ
ఆ ఇకంతా సంపాదించిదంతా వాటికే వెళ్ళిపోతుందండి ఖర్చులకే
ఫుడ్ పరంగా అండి చాలా వరకు సరుకులు కూడా ఏమొస్తున్నాయండి అప్పుడు సరుకులు కూడా ఏమంటే మనము కొంచెం లేడీస్ చూస్ మరీ తెచ్చుకుంటా అంటే మనకి ఈ ఐటెం కావాలి ఈ ఐటెం కావాలి అని చూసి తెచ్చుకోవడం వల్ల కొంచెం మనీ సేవ్ అవుతు తుంది లేదు ఏం తెలియనోలు అయితేనాక చాలా ఖర్చు అయిపోతది
హు హమ్ కరెక్టే
ఆ ఇంకా అండి ఏమన్నా చెప్తారండి మీరు
ఉమ్ మీరు చెప్పాలండి మీరే ఇంకేంటండి విషయం
హ హ ఏం లేదండి పాప ఇప్పుడే బయటికి వెళ్ళింది అందుకే కాల్ చేశాను నీకు నేను
ఆ ఓకే ఆడుకోనడానికి వేల్లలే వెలింద
లే వాళ్ళ డాడీతో పంపించానండి అక్కడికి వెళ్లేేసి రాపోండి ఏదైనా ఐస్ క్రీమ్ పాడు తినేసి రాపోండి అని చెప్పి పైసి
హూ హమ్
ఇంగ అమ్మాయి వచ్చిందంటే ఇంకా అల్లారి అల్లరి చేస్తా ఉంటుంది
ఉహు పిల్లలు అంతే అండి ఇప్పుడు వాళ్ళులొ కొంచెం అల్లరె కొట్టు మేము అంతే అండి చిన్నప్పుడు ఉన్నప్పుడు